హలో
ఆ బాన్నారా అండి
బాగున్నాం అండి మీరు బాగున్నార
ఆ బాగున్నాం అండి ఏం చేస్తున్నారండి
ఏం చేయడం లేదండి ఖాళీ వాకింగ్ చేస్తానా ఇప్పుడు ప్రస్తుతానికితే
ఓకే
మీరండి
నేను ఖాళీగానే ఉన్నానండి
ఈరోజు ఏం ప్లాన్స్ లేవా
ఈ రోజంటూ ఏం లేదండి మార్నింగ్ తోట్లోకి వెళ్ళింటిమి
ఉమ్మ్ వ్యవసాయం చేస్తారా మీరు
మేము వ్యవసాయమే చేస్తాం
ఆ ఎం పంటలు పెడతారండి
టమోటా వేరుశనగ వరి ఇవన్నీ పండిస్త మండి మేము ప్రస్తుతానికి టమోటా పెట్టాము
టమాట రేట్లు ఎట్లున్నాయండి
ఇప్పుడేమో తెలిదండి మేము ఇంకా రీసెంట్ గా నాటాము
ఉమ్మ్
ఉమ్మ్ ఎక్కువ అంటే ఇంక తోట్ల పనే ఎక్కువ చేస్తూ ఉంటాం అండి మేము మీరు ఏం తోట్లో పని ఏం చెయ్యరా అండి అంటే మీరు పంటలు ఏమి పండించర అండి
ఆ మేము పంటలు తక్కువగా పండిస్తాము అంటే అమ్మే అంత పండించంగానీ తినడానికి సరిపోయేలాగా అంటే వేరుశెనగా ఆ మొక్కజొన్న అలాంటివి మొక్కజొన్నలు అమ్ముతాము వేరుశనగ ఒక అంత అ అంత అమ్మే అంతా పండించము తక్కువగానే పండిస్తాము ఇంకా భీము అలాంటివి కొనుకోవాల్సి వస్తుంది మీరు అండి వడ్లు బా పండిస్తారా
ఆ వరి మేమే పండిస్తామండి వరి మేమే పండిస్తాం కాబట్టి ఇంటికి అమ్మే అమ్మేదంటూ ఏం పెట్టుకోము
ఆ
వరి ఇంటికే పండించుకుంటాం కాబట్టి అమ్మము కొనిల్లు బియ్యంమయితే ఇంక టమోటా ఇవన్నీ ఇంగ అమ్మాల్సిందే కద అండి మొక్కజొన్న పెడుతూ ఉంటాము ఉమ్మ్ ఆల్మోస్ట్ మేము పంటల్లోనే ఎక్కువ అండి పంటలే చేస్త పంటలు చేసి పండించుకుంటూ ఉంటాం
ఉమ్ అవును అంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉందండి అక్కడ
ఇక్కడైతే వర్షం పడేలాగే ఉందండి
అవున ఇక్కడ బాగా ఎండగా ఉందండి వర్షము ఏం పడడం లేదు
ఇక్కడేమి వచ్చేటట్టే ఉందండి అప్పుడే ఒకసారి వచ్చేసి పోయింది సల్పగ పడింది
ఆ
ఆ మీరు ఏ టైపు పంటలు పండిస్తూ ఉంటారండి మీ సైడు మీరు కాకుండా
ఆ మ మాకల్లా ఎక్కువగా ఇవి ఇప్పుడైతే అందరు ప్రస్తుతాం టమోటాలు వేసిన్నారు మీరు చెప్పినట్లుగా ఇప్పుడిప్పుడే అందరు మళ్ళీన్నారు మా వేరుసెనగ అవి అంటే బోర్లుగా ఉండే వాళ్ళు వేరుశెనగ వరి అలాంటివన్నీ పెట్టినారు ఇంకా బా ఆ కొందరు ఇంట్ల దగ్గరే మొక్కలు కానీట నాటుకొని కూరగాయలు గాని పేట్టుకుంటారు అంటే కొనే పనేలేకున పల్లెల్లో ఐతే ప్లేస్ చాలా ఉంటుంది కదా కొంటే కొనే కన్నా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకోని కొందరు కూరగాయలు కూడా పెట్టుకుంటారు
ఆ యూజ్ చేసుకోచ్చు ఫ్రెష్ గా దొరుకుతాయి కదండి మన దగ్గరే
అవును అవును అదే టౌన్లలో అయితే అంటే వాటిని స్టోర్ చేసి ఎప్పుడు స్టోర్ చేస్తారో ఆ తెలియదు ఎప్పుడు అమ్ముతారో తెలిదు వాటికి ఆ వివిధ రకాల ఏమంటారు ఆహ్ మందులు అన్ని వచ్చేసి ఉంటారు అంటే అవి బాగా ఫ్రెష్గా ఫ్రెష్గా కనపడడానికి
ఆ మనమైతే నచురల్ గా పండించుకుంటూ ఉంటాం కదా
అవును ఆ ఇంకా అండి మీరుండే చోటు పిల్లలు చదువుకునేకి పాఠశాలలు గణాలు అనుకూలంగా ఉంటాయా అంటే పల్లెలు అంటే రోడ్లు సక్రమంగా ఉండవు కదా
అయ్ మాకు ఇప్పుడు వైయస్ఆర్ వచ్చినప్పటి నుంచి బాగానే వేపిచరండి ఇవన్నీ రోడ్లు స్కూలు బాగానే ఉన్నాయి ఇప్పుడు బాగా కట్టించారు ఎడ్యుకేషన్ అంతా బాగుంది
అంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందా అంటే పిల్లలు ఎక్కువగా గవర్నమెంట్ స్కూళ్ల స్కూల్ వెళ్తారా లేకపోతే ప్రైవేట్ స్కూల్ కి వెళ్తారా
చాలా వరకు ఇక ప్రైవేటేనాండి కొద్దిగా చాలా తక్కువ గవర్నమెంట్ కి వెళ్ళే వాళ్ళు
అవునా ఏమంటె
ఆ గవర్నమెంట్ అంటే ఏం బాగా చోపిస్తారేమో అనే ఫీలింగ్ ఉంటది పేరెంట్స్ కి ఉంటది కదండి ఆ ఫీలింగ్
అవును కానీ చదివే పిల్లలకి ఎక్కడ చదివిన ఒకటే కదా
ఎక్కడ చదివినా ఓకే కాకపోతే ప్రైవేట్ లో అయితే కొంచెం ఇంకా బాగ చేపిస్తారు అనేసి అనే ఫీలింగ్ లో ఉంటారు పేరెంట్స్ అయితే
అవును పేరెంట్స్ ఆ అంటే ప్రైవేట్ లో అయితే ఎక్స్ట్రా ఆక్టివిటీస్ కుడా చేపిస్తాడు రమేష్ స్పోర్ట్స్ కావచ్చు స్విమ్మింగ్ ఇంకా అలాంటివన్నీ నేర్పిస్తారని ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్ లో ఉండే చూసుకుంటే ఏం నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్ లో వాళ్ళకు ఉండది అంతగా వాళ్ళు లైట్ గా చెప్తారు అంతే
ఆ కాకపోతే వాళ్ళు వాళ్ళే బాగా చెప్పిస్తారనే ఫీలింగ్ అయితే పేరెంట్స్ కు ఉంటదండి గవర్నమెంట్ లో అంత పట్టిచుకోరు పిల్లలనొదిలేస్తూ ఉంటారన్నట్టు ఉంటది
అవునవున్ అవును అంటే ప్రొవేట్ లంటే ఫె ఫె ప్రవేట్ లంటే ఫె ఉ కడతాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు మీట్ అయ్యి మాపిల్లోళ్ ఎలా చవుతన్నారు అవన్నీ కోశన్స్
ఆ ఇవన్నీ అడుగుతారు గదండి వాళ్ళు
ఆ పేరెంట్స్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు వాళ్ళే ఆ అప్ ఏది గవర్నమెంట్ స్కూల్ దయితే అలాంటివేం ఉండవు గదా
గవర్నమెంట్ లో కూడా ఉంటాయండి పేరెంట్స్ మీటింగ్ అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు వాళ్ళు కూడా
ఆప్పుడప్పుడు పిలుస్త ఉంటరు ఏమన్నా అడిగితే బ చదువుతన్నారు పెద్దోల్
ఆ అవునండి
అంటే వాల్ వాట్ కోసమా వాళ్ళ కోసం ఉంటవ్ గదా
ఆ ఉండవు
మీరండి మీకు ఫ్యూచర్లో మీవాళ్ళు ఎవరన్న జాయిన్ చెయ్యాల్సి ఒస్తే అ ఏ స్కూల్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు
నేనైతే గవర్నమెంటే అనుకున్నానండి
అ డబ్బు ఖర్చువ్వదనా
అలా ఏం లేదు బా చెప్పిస్తే గవర్నమెంటే బెస్ట్ కదండి ఇప్పుడు ప్రైవేట్ చదుపియాలన్నా సగం ఆస్తి ఖర్చు పెట్టేయలసిందే ఎండి
అవును
మా ఎడ్యుకేషన్ బావుంటే ఎక్కడైనా జాయిన్ చేయొచ్చండి ప్రైవేట్ అనేం కాదు
అన్ అవును అంటే స్టియా మొత్తము టీచర్స్ పైనే డిపెండ్ అవుతాన్న పిల్లలు కొచ్ కేర్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్ అయినా మంచిదే గదా
ఆ మంచిదే కదా
ఉం అయన గవర్నమెంట్ స్కూల్లోయితే భోజనము పుస్తకాలు అన్నీ వాళ్ళే ఇస్తారు యూనిఫాము మొత్ త్తము ప్రైవేట్ స్కూల్ లో అయితే మ అన్ని మనమే కొనాల ప్రతి ఒక్కతే
ఆ మనమే కొనాలండి అన్నిటికిీ సపరేట్ ఫీజా ఫీజ్ అడుగుతూ ఉంటారు కదా
అవున్ అవును వాళ్లేమన్నా అ సెపరేటగ ఏమనస్ ఏమన్న గేమ్స్ ఆడిపిచ్చినా ఏమన్నా అంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాన్ దాని గ్గూడాం మనం ఫీర్ పే జేయాల్స్ ఒస్తుంది
ఆ చేయలండి ప్రైవేట్ లో అయితే ప్రస్
అమ్
ఇంకేంటండి మీ ఊర్లో ప్రస్తుతానికిప్పుడు పీర్ల పండక్కేం జరపట్లేదా అండి
పీర్ల పండగా మాకల్ల చేయనే చేయరు అంటే కొంచెం దూరంలో చేస్తారు మేమైత్ తే జరుపుకోము మా చుట్టుపక్కల గూడ్ జరుపుకోరు మీర్ జరుపుకుంటారా
మా ఊర్లో జరుపరు గాని పక్కూర్లో జరుపుతారు అక్కడి కందరూ వెళ్తామండి మేము కూడా
అవునా బావుంటుందా టే పీర్ల పండగంటే ముస్లిమ్స్ పండుగ అని అంటారు కొందరు నిజమా
ముస్లిమ్స్ సమానమే జరుపుకుంటూ ఉంటామండి హిందూస్లు
అవునా అంటే మాకల్ల అంటారు
ఆ ఏమో అండి ఇది అయితే తెలీదు మేము ఎప్పుడు వెళ్ళలేదు పక్క్క ఊర్లో జరిపినా కూడా మా వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు మా ఊర్లో ఎప్పుడు జెరపరు ఆ జాతరలాగే చేస్తూ ఉంటారండి మా ఊర్లో చేసే వాళ్ళు కానీ ఏదో బొడ్రాయి లేక చేయలేదంటండి
అవునా
ఆ బొడ్రాయి ఉంటేనే చేయ్యాలంట ఇవన్నీ మా ఊరికి లేదు అది అందుకనేసి చేయరు
హు
అ
సరే ఊరు వేసుక ఏకంటే మనము చూడాలనుకుంటే పక్క ఊరు కు వెళ్ళి చూడచ్చు కదా
ఆ అవునండి కాకపోతే సొంతూర్లో చెరిపితే అది హ్యాపీనెస్ ఉంటది కదండి పక్క ఊరికెళ్ళి చూసే ఫీలింగ్ మన ఊర్లో ఉన్నప్పుడు ఉంటే బాగుంటది
అవును పేరెంట్స్ నువ్వు గదా ఆ అంటే పే రిలేటివ్స్ మీద పిలుచకునేకే అనుకూలం ఉండదు పక్కవురిదయితే మనవారిదైతే పే రిలేటివ్స్ ను నా పిలుచుకోవచ్చు
ఆ ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు మనం వెళ్తాం కాకపోతే మనం పిలిచలేం కదా మన ఊరు కాదు కాబట్టి
అవును
ఆ ఇంకేంటండి
ఇంకేం చెప్పాలండి ఈ రోజు ఇంకేం ప్లాన్స్ లేవా ఓటింగ్ పోవాళ్ళా
ఈ రోజు ఏం లేవండి తోటలోకి వెళ్ళేసి వచ్చాం కదా ఇంకేం లేదు రెస్ట్ తీసుకోవాలి అంతే నైట్ కి ఏమన్నా చేసేసి తినేసి పడుకోవడమే ఇంకేం లేదు
అవు రేపు సండే కదా మాస్ అంటే సినిమాలో మంచి మూవీస్ వేస్తారు
మూవీస్ ఏం ఈరోజు సండే సీరియల్ లేవు కాబట్టి ఏమైన్నా మూవీ ప్లాన్ చేయ్యాలండి ఇంకా
ట్టే యాత్ర దగ వెళ చూస్తారా
థియేటర్ అంటూ ఏం లేదు మొబైల్లోనే ఎక్కువ చూస్తాను ఇక్కడ ప్రస్తుతానికి చుట్టుపక్కల ఎక్కడెక్కడా లేవండి థియేటర్స్ కొంచెం చాలా దూరం వెళ్ళాలి మా ఊరినుంచి
ఓకే అండి
ఆ ఓకే అండి